హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నారా బాగునవ
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు అక్క
ఆ ఎండ బాగా కొడుతుంది ఎట్లనో ఏ
అవునా
తన్నరా
ఏం కూర చేశారు.
ఈ రోజు టమాటా పచ్చడి చేసిన మీరేం చేసిండ్రు.
మేము మిల్ మేకర్ కర్రీ చేసాము అక్క.
అవునా తిన్నావా మరి
ఆ తిన్నా అప్పుడే మధ్యాహ్నం
ఓహో ఇంకేమన్నా ఏసుకుంటావా పెరుగు పెరుగాని తిం తింటవా ఓన్లీ కర్రీ తొటె తిన్నవా
పెరుగుంటె పెరుగుదింటా లేకుంటే లేద్
ఎండ బాగొడతలేదరా అటూ
అవునక్క ఫుల్లు గొడతాంది.
ఆ మస్త్ఎండ కొడుతుంది. బయట ఆ అవును ఊ అవును
మ్
ఏం చెస్తారు మమ్మీ వాళ్ళెం
ఏంలేదు వట్టిగనే కాలిగనే ఉన్నారు.
హ్మ్ ఇదే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయారా మీ సైడ్
ఎక్కడ స్కూల్లోనా
ఉళ్ళొగానీ ఏమనా నార్మల్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్ స్తార
ఆ జేస్తరు అక్కా
ఏమేం చేస్తార్ రా
డ్యాన్సెస్ గేమ్స్ ఆ
ఇంకా
ఆ అవి అంతే అక్క రెండె చేస్తరు ఎక్కువ్ చైగ
మా సైడు స్కూలల్లో పెడతరు గానీ అంతా బయట ఏం పెట్టరు
ఆహా
ఊర్లో ఏమన్నా గెట్టుగెదర్ పా ర్టీగానే టెంత్ వాళ్లు వెల్
అవును ఇంకా స్పోర్ట్స్ డే ఉంటయి కదా అక్క అప్పుడు గేమ్స్ అట్లా వెళ్తద్.
ఇక్కడేం ఉండవురా జస్ట్ జనవరి ట్వంటీ సిక్స్త్ కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి అట్ల అవైనా స్కూలల్లో పెడ్తారు. ఉమ్ మాకీలేమ్ ఉండవ్.
హ్మ్ అంతే స్కూల్లోనే ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ పెడతాండ్రు అక్క వీటికి.
ఏడ పడితే ఏడ దెబ్బదాక్. దాన్నే భయపడతారు. ఇంకా ఆట కూడా ఆడతార్రా.
ఆహ. పడక ముందే ప పడక ముందు పడతరనే భయం ఉంటే ఆగలేం కదా
ఒక వేళ్ళ పడ్డా కూడా దాని ఎఫెక్ట్ ఆ నెర కరీక
హ్మ్ ఇగ ఫేర్వెల్ కంటే ఇక డ్యాన్సెస్ దో అవే ఉంటాయి ఇగ
గేమ్స్ అంటే చిన్న చిన్నవి ఉంటయి
ఆ ఉందే మీకు చేసిన్ర ఫేర్వెల్
ఆ అక్క
చేసిల్లా మీ స్కూల్ లో ఫేర్వెల్ డే గాని
ఓ మాగెప్పుడో అయిపోయిన్
అంతేనా చేస్తార మంచిగా
అంతేగాండి చేస్తల
కలె ఎంత కలెక్షన్ చేస్తారు మ్యా దంతే
ఏమో అక్క కానీ మొన్న మా ఇంటి దగ్గర ఉన్న స్కూలోళ్ళకి అయిందంట
ఆ
ఒక్కొక్కరు ఎయిట్ హండ్రెడ్ చేస్కున్నారటక్క
ఎయిట్ హండ్రెడా తక్కువేలే ఇంకా ఎయిట్ హండ్రెడ్ అంటే వాళ్ళు స్టాఫ్ ఎక్కువ ఉండచ్చు
ఆహా స్టాఫ్ ఎక్కువనే ఉంది ఒక్కొక్కరు ఎయిట్ హండ్రెడ్ ఇక బాయ్స్ అంటా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఒక్కొక్కరు వేసుకున్నారు
ఆహా గర్ల్స్ తక్కువ
ఉహు అంటే గర్ల్స్కి ఇయ్యది కద ఎక్కువ
అవునులే
ఉమ్మ్‌ అ
తక్కువే అల్లెమన్నా పెడతారా ఫుడ్ గిన్నా బయటనా
ఆ ఫుడ్ వెడ్తను పెట్టిండక్కనా చికెను బగారా రైసు మళ్ళా పెరుగు హు వెజ్జోల్లకి అదే స్వీట్ జిలేబీ పప్చారు ఇంకే ఇంకెందో పెట్టిన్దంట
కాఫ్ తగ్గలేదా ఇంక నీకు
తగలే
ఎందుకు మెడిసిన్ వాడట్లేవరా
వాడ్తునక్కా ఎట్లా సల్లన్ నిలైతన్నాయ్
ఆ
ఎండకి పడ్స్ తు ఎందుకు కఫ్ అయింది
మ్మ్ బాగా తుందేమో కాన్ నీక్ బారమా
ఆ తగ్గుతలేద్ ఇప్పుడు కొంచెం తగ్గింది అక్క అమ్మో మొన్నట్ దాకైతే బాగుండే
నైట్ టైమ్ వస్తదా ఓన్లీ డే టైమే నా
నైట్ టైమ్ లో నైట్ టైం కొంచెం ఎక్కువ ఉంటాది
ఇంకెక్కువే
హ్మ్ ఒకే
ఉంటద్లే ఇగా ఉన్నదంటే పది రోజులు దాకా పోనే పోద్
ఆహా మొన్న ఎలక్షన్స్ గ ఓటేషిందా లేదా
ఏషినం రా మీకెలి ఏంటిది మున్సిపాలా
ఆ మున్సిపలీ న్న గ్రామ పంచాయతీ రెండేనే మీరు మున్సిపల్ గ్రామ పంచా
గ్రామ పంచాయతే మాకు మున్సిపల్ లే
మున్సిపలేనా
మున్సిపల్ లేదురా గ్రామ పంచాయతీ ఉంది
తింద్రా మరి
హ్మ్ వేసిన
ఎవలు విన్ అయ్యిందక్కా ఏ టీమ్ విన్ అయ్
ఏముంటది ఇప్పుడు ప్రధర్ నడిసేది కాంగ్రెసె
అంతేనా
హ్మ్ మీకేళి
మాది మున్సిపల్ అక్కా
మున్సిపలేనా వేసిల్లా మరి వేసిల్లా వేసిల్లా రా
ఆ వేసినం అక్క
ఊహూ ఐతే వచ్చిర్రా మరి మీరు అనుకున్నోలే వచ్ జిల్లా వేరేటోళ్ళు వచ్చిర్రా
అనుకున్నోళ్ళే అచ్చిర్ ఊ
ఇంక వాళ్ళు రాకపోతే వేస్టే అవునవును
ఉమ్
ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరిగింది
మార్నింగ్ సెవెను సెవెనో ఎయిటో నుంచి త్రీ ను ఫోరో ఫైవో నాకు అంత మదిలేదక్క
అంతేనా ఫోర్ వరకావచ్చు
మ్మ్ అరే సింగలేనా
వేస్ మాకైతే మున్సిపల్ లేదురా గ్రామ పంచాయితే
మ్మ్ హ్మ్
ఇది డ్రై ఫ్రూట్సు లడ్డు ఆడతే బాగుంటాయార అటు సైడు మీకెళ్ళి చేస్తారా
ఆ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదక్క
ఇంత పెద్ద అంటే కొనడం బెటర్ కదా అని మ్మ్
చేసుకోవచ్చు ఇప్పు మనకి స్వీట్ హౌస్ లో కూడా ఉంటాయి కదా
మాకెళ్ళి లేవురా
ఆ ఆ మరి ఆర్డర్ పెట్ ట్టండి గ
ఆర్డర్ పెడితే ఒచ్ చేతి ఖరబ్ మంచిగుంటయా లేదా అని అట్లా
బానే ఉంటయి
ఊ మళ్ళా పెట్టినాక అది ఎట్లన్నా వస్తే ఆ కరాబ్ కాదు గాని వాళ్ళ స్టోరేజ్ ఎట్లుందో తెలివదు కదరా
ఔ ఔ
దగ్గర షాప్ లల్లో కొంటేనేమో ఇట్లున్నా కూడా ఇచ్చి రావచ్చు అది తడింజెస్ తే తెల్వదు అది ఎట్లుంటో తెలిదు వచ్చి నాక ఖరాబ్ అయితే అది ఇంకా పెద్ద అదైతు
అవును
తీసుకుంటాన్నావా మంచిగా రోగీ హెల్తీ ఫుడ్
మనం ఇంట్లో ఏసుకున్నే అక్క మని ఇంట్లో చేసుకున్నదిగా మనకి మంచిగా అనిపిస్తది అంటున్న
ఆ అన్
మరి మీది ఇట్లా మార్కెట్కి ఏళ్ళారా
మాకు మార్కెట్ అంటే దూరం రా మల్ల ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది.
ఓ హు
హ్మ్ మ్ అందుకనే ఇగ అటేలం
ఉమ్ ఎప్పుడన్నా అడిగితే ఇగ అన్ని తెచ్ కుంటరేమో
వెళ్ళినప్పుడే తెచ్చుకోవడం ఇగ
హ్మ్
పల్లెటూరు బాగ
హ్మ్
మ్మ్ ఏదైన దొరుకుడు కష్టమేరా ఇక్కడ
అవ్వు
సిటీ వాళ్లకైతేనేమీ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయ్ లేగాని మాకు దొరుకవు.
పల్లెటూర్లో దొరకై అక్క ఉన్నాయే ఉం తే అక్కడా
నే ఉంటాయి.
మ్
సిటీ అయితే అట్ల పోయి ఇట్ల తెస్తరు కదా
బైక్ ఏస్కుంటే టెన్ మినిట్స్లో ఇంటుంటది.
ఆహ్ ఒక్క దగ్గరే కాకపోయినా ఒక దగ్గర దొరుకుతయి. నాకేమో అలా కాదే
మ్ హ్
తిన్నావారా మరే
తిన్న అక్క ఏం కూర చేేసింరు మీరు ఈ రోజు టమాటనా మ్ హ్ మీ చెట్లయేన
లేదురా కొన్నాం.
మీదేనా
నాటి ఇక్కడ తండాలుంటయి కదా పక్కన
అంటే
అండాలో ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా
ఆ
వాళ్ళు నాటి పండిస్తారన్నట్టు పుల్లటీ
ఓహో
అప్డేటి అయితే కాయలు లడ్డు ఉండి కొంచెం పులుపు తక్కువుంటయి కదా అవి వయితే కొం కొంచెం బాగా పుల్లగుంటాయి మంచిగుంటయి అన్నట్టు
ఓహో
మీకు దగ్గర్నే కూరగా పక్క పక్కనే దొరుకుతాయి అనుకుంటా
ఉంటాయి మళ్ళా
అవును
మన కావాలంటే గుడా మన చేన్లలకి కెళ్ళి గుడా తెచ్చుకోవచ్చు అట్ల దగ్గర అన్నట్టు
ఓహో ఉన్నాయా చేన్లు
లేదు రా
మ్
కొన్నాడమే
అంతేగా
హ్మ్ కోన్కోవడమే
హ్మ్ థాయ్ తాగింద మాయ్ టి తీ తాగార అంటున్నా
ఏళ్ళనా ఇప్పుడు ఎంత అవుతుంది. త్రి నా త్రీ పెట్టాలిగ ఫోర్ అవుతుందిగా ఉమ్ చెయ్యాలి అవును రా ఇంగ స్టా జెయ్యాలి సరేలే నైట్ ఏస్తా లే
సో సు ఎక్కో